బాగున్నవ
ఆ బాగున్నమండి మీరు బాగున్నార
బాగున్నా తిన్నవా ఏం చేస్తున్నవ్
ఏం లేదు ఖాలిగానే ఉన్న మీరు
కాలిగానే ఉన్న మీ ఇంట్లా పెళ్లి సంబంధం విషయం ఏమైంది
ఓ అడుగకు నిన్ననే వాళ్ళు ఫోటో పంపించారు
అవునా అబ్బాయి ఏం చేస్తాడంట నీకు నచ్చాడు
నచ్చలేదు బట్ కానీ ఇంట్లో ఎం చెప్తా అది వినాలి కదా
దా
అ హలో
అబ్బాయి ఏం చేస్తాడంట నీకు నచ్చాడా మరి
అబ్బాయి సాఫ్ట్వేర్ ఎంప్లాయర్ అంట మీ వాయిస్ కట్టయితుంది వినిపియట్లేదు హలో హలో హలో
హలో ఇప్పుడు వినిపిస్తుంద అబ్
అబ్బాయి సాఫ్ట్ సా వేర్లో ఒక ఉద్యోగం చేస్తారు
అవునా ఇప్పుడే మీరు పెళ్లి చేసుకోడం ఇష్టమేనా
హలో
అవును అప్పుడే ఒక ఇంటి కొడలుగా వెళ్ళి బాధ్యతులు మోయాలంటే భయమేస్ న్య
ఆ అవును
అ
టౌన్లో ఏదో ఉద్యోగం అంట కానీ నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు
నిజమే ఇంకా మనం చిన్నపిల్లలమే అనిపిస్తుంది కదా
అప్పుడే ఒక ఇంటికి కోడలితో వెళ్ళ వెళ్ళి బాధ్యతలు మొయాలంటే భయం వేస్తుంది
భలే చెప్పావు ఊర్లో అందరూ వయసొస్తుంది పెళ్ళి చేయ్యాలీ అని తొందర
నిజమే రా చుట్టుప క్కల వాళ్ళు మాటలు వింటేనే విసుగు వస్తుంది
అవును మరి ఆ వాన పడితే చాలు స్కూల్స్ కి ల్ ఇస్తారని ఎంతగా ఆశగా చూసేవాళ్ళం
నిజమే రా ఆ కగితం పడు లు నీ నీళ్ళలో వదిలేసి అవి మునిగిపోతుంటే బాధ పడే వాళ్ళం
భలే చెప్పావు ఆ అమాయకత్మే మనకి పెద్ద ఆస్తి
అవునార ఇప్పుడు పెళ్ళిద్ జీవితం బాధ్యతలు అంటూ ఆ సంతోషాన్ని మర్చిపోతున్నాం
మ నిజమే అందుకే అప్పుడప్పుడు ఇలా మాట్లాడుకుంటే మళ్ళీ మనం ఆ చిన్న పిల్లలన్న అ కుత్తా
చాలా బాగా చెప్పావురా సరే మరి మా అమ్మ పిలుస్తుంది గిన్నెలు తోమాలి
ఆహాహా సరేరా పని కానివరే పొలం దగ్గర కలుద్దాం
తప్పకుండా జాగ్రత్తగా వెళ్ళి వెళ్ళు బాయ్
ఇబట్టారే తకా
అమ్మో ఆ ఉప్పు కారం అ తిన్న అమ్మ ఆ ఉప్పు కారం అ చింతకాయలు రుచి అబ్బా పబ్బా ఇప్పుడు నోరు నోరు ఊడిపోతుంది హలో
ఆలాత రూపాయి కోసం మనం ఇంట్లో ఎంత బ్రతమ అయే వాళ్ళమో కదా
నిజమే మరి ఆ క్లాసుల్లో వెనక సీట్ లో కూర్చొని అందరి మీద జో కులు వె వెయ్యడం
అవును ఒకసారి ఆ పక్కవిధి అబ్బాయి బెంచ్ మీద నువ్వు పెన్సిల్ తో గీత తగిస్తే వాడు పేడ్ చేశాడు
వాడు ఇప్పటికి కనిపిస్తే నన్ను చూసి భయపడతారు హహా వాడు ఇప్పటికీ కనిపిస్తే నన్ను చూసి భయపడతాడు హలో హలో
ఆహా అ అను కరెక్ట్ అప్పుడు మనకిిరచెలూలో హాయిడు లో వింయట్లేదా లో వినిపియట్లేదా హలో
హలో
ఎయిట్ ఇంక లేకుంటడా హాయిగా ఆడుకునే వాళ్ళం కదా మనం
అవును సరే కాని ఇందాక మనం పాతక స్కూల్ దారిలో వెళ్తుంటే వెళ్తుంటే మన చిన్నప్పటి ఆటలు గుర్తొచ్చాయి
అబ్బో ఆ స్కూల్ ను వచ్చి అట్లు చెప్తే అసలు ఈ రోజంతా సరిపోతురా
నిజమే మనం ఆ చెరువు గుట్ట దగ్గర క్లాస్ ఎగ్గొట్టి కూర్చునే వాళ్ళం గురుత
ఎలా మర్చిపోతాను టీచర్ వస్తున్నారు తెలిసిన పొలాలోకి పరిగె
అవును ఒకసారి అంటే నువ్వు ఆ బురదలో పడితే డ్రెస్ అంతా పాడ పాడైంది ఎంత అయి చవో
నిజమే రాకును వ కదని ఖర్చు
భలే చెప్పావు ఆరో భలే చెప్పావు ఆ రోజుల్లో మనం మధ్య ఉన్న ఆ స్నేహం ఇప్పుడు తలుచుకుంటే మ్ ముచ్చటేస్తుంది
సార్ నాకైతే అది పెద్ద అలవాటు మరి నీకు నెత్తి మీద వారు పెట్టడం వచ్చా
రాదురా పడితే చాలు పక్కకి పడిపోతుంది
ఆ ప్రాక్టిస్ చేయాలి అప్పుడే నువ్ అసలైన పల్లెటూరికి
అవును మరి పొలంలో పాటలు పాడుతూ పనులు చేస్తారా
జానపద పాటలు పాడుతుంటసలు అలసటె
భలే చెప్పావు ఆ పాటల్లో ఉండే మధుర్యం మాధుర్యం ఇంకెక్కడా ఉండదు
అప్పుడు ఆ పొలం గట్టు మీద కూర్చోని ఆ ముచ్చట్లింటుంటే అమృతంలా
కరెక్టే ఆ పక్కన ఉల్లిపాయ ముక్క పచ్చిమిర్చి ఉంటే ఇంకా దిరిపోతుంది
నిజమేరా సిటీలో ఫిజ్జాల్ తిన్నా ఈ తృప్తి రా
అవునూ మరి మీ తోటలో ఉస్ ఈసారీ మిరప తోట్ట వేసారా
మేజాము ఇప్పుడే చిన్న చిన్న కాయలు వస్తున్నాయ్
మంచిది వర్షాలు పడితే పంట బాగా వస్తుంది
అవును కనీ పురుగులు పట్టకుండ జాగ్ర
నిజమే మరి పొలం చ్చి వచ్చేటప్పుడు గడ్డి మోపును వేస్తావా
అవును సరే గాని రేప్పొద్దున్నే మీ పొలానికి వెళ్తున్నారా మీ నాన్న పిల్చారా
ఆ పిలిచారు ఎళ్ళాలి
అబ్బు బుడదల దిగి ఆ నాట్లు వేయడం అంటే నాకు చాలా ఇష్టం
నాకు కొంచం భయమేస్తుంది దాంట్లో వెళ్ళాలంటే ఎలా వెళ్తారు ఎలా ఎయ్యాలి అసలు నాటు
నీక్ గుర్త్ సరే మధ్యలోసింది చూసుంటే వచ్చే ఆనందమే వేరు కదా
నాటెలా వేస్తారు
ఆ పొలంలో దిగీ ఒక చేత్తో మొక్క ఇంక చేత్తో వేయాలదొక పెద్ద టాస్క్
అవునా నేను ఇప్పటి వరకీ ఎప్పుడు వెయ్యలేదు ఈసారి అయినా వెేయ్యాలి
ఇంట్లో వళ్ళు ఏమీ అన
మా ఇంట్లో వాళ్ళు నన్నేం చెప్పరు వాళ్ళే చేసుకుంటారన్నీ ఈసారన్నా వెళ్ళి చెయ్యాలి
చే చేవు నిన్ను మీ వాళ్ళు చాలా సుఖంగా పెంచారు నీకెందుకులే ఇవన్ని
కానీ చెయ్యాలి కదా తప్పదు
అత్తగారు మంచివారొత్తే బానే ఉంటుంది లేదంటే నే అన్నీ నేర్చు
ఆహాహా అవును కరెక్టే చెప్పావు
ఆ ఇంకా మరి అట్లీస్ట్ ఆ వంటైనా చేయడం వచ్చా
వంట చేయడం వచ్చు బానే చేస్తాను.
ఆ వం ట్హ్ వంట ఒకటి వస్తే చాలేండి పెళ్ళి జేసేసుకుంటారు.
పెద్దవాళ్ళు కూడా అదే అంటున్నారు ఊకే ఊకే
ఉహ్మ్ ఒకవేళ ని వన్ పొలం పని జేయమంటే ఏమన్ జేప్తావు ఏంటి మీ యాత్
నీన్ ఇంట్లో పని చూసుకుంటాం మీరు పొలం పల్లి కొచలం పని మీరు చె చేసుకోండి అత్తయ్య గారు అని చెప్తాను.
చాలా చక్కగా చెప్పావు వింటర్ అంటావా. మీ అత్
వినకపోతే ఇంకా తప్ తుతదా నేనే వెళ్ళి చేస్తాను.
తప్పదు ఏం చేస్తాం మనం ఆడాళ్ళకి వచ్చిన కష్టం.
ఇంకేంటి మరి విశేష్
సరే అండి నేను మళ్ళి మళ్ళీ ఫోన్ చేస్తాను మా అమ్మ బిలుస్ సుది బాయ్ అండి. బాయ్.